హలో
ఆ హలో
ఏం చేస్తున్నావు
ఎమ్ లేదు రా రీల్స్ చూస్తున్నాను
తిన్నావా
మ్ తిన్నా నువ్వు
మ్ నేను తిన్నారా
హు ఏం చేస్తున్నావు
నేను బట్టలు ఫోల్డ్ చేసి నీటుగా పెడుతున్నా
మ్
మ్ నువ్వు
పడుకోనున్నారా నేను ఎన్ని బట్టలు ఉన్నాయి అబ్బ నడుం నొప్పిస్తుంది ఎందు పోవట్లే
అది కాఫీ కాఫీ కప్స్ కప్స్ కొత్త టాప్ కాఫీ కది
ఏయ్ సరే అంటున్న ఆ వినిపిస్తుంది అవునా అన్న
ఎందుకు అరుస్తారు
నువ్వే అరుస్తున్నావు అందుకు నేను అరుస్తున్న
సరే అందరు నా పైన వేసేయండి ఇంక
ఉ చాలే ఇంక
పర్లేదు నీ నువ్వేం లేదని చెప్త అనుకోవే చల్లే ఇంక అంట ఎం మనుషులో ఏమో పొర
కాదు రా రే వాడు ఎవడో ఉన్నాడు చూడు ఇంస్టాగ్రామ్ లో
ఎవరు పేరు చెప్పు
సమీ అంట ఎవరో రీల్స్ చేస్తాడు మన కాలేజ్ నితమ్ ని తమ్ముడు వాడు గాదు మనకాలేజ్ రారే మన కాలజు వాడు ఒకటి స్టోరీ పెట్టారు నాది అది చూసి ప్లే ఇచ్చాడు ఏమంటే నువ్వు ఫైనల్ ఇయరా అని అడిగాడు ఏ ఒచ్చి అవును అని చెప్ప అంటే తర్వాత అంటే నేను ఒచ్చి నువ్వు అని అడిగ వాడిని అయితే వాడు డన్ వి సెకండ్ ఇయర్ అన్నాడు ఆ ఏ వాడు భార్తి కిరణ్ ఫ్రెండ్ రారే వాడు
ఓ వడా
ఆ రీల్స్ చేస్తాడు వాడు నన్ను అడిగాడ డన్ విత్ థర్డ్ ఆర్ ఫోర్త్ అని ఆ సిమ వాడ వాడే ఆ డన్ విత్ థర్డ్ ఆర్ ఫోర్త్ అని అడిగాడ డన్ విత్ త్రీ అన్నా థర్డ్ అన్నాన్న తర్వాత వాడు నన్ను చూసి ఫస్ట్ ఇయర్ అనుకున్నాడంట
అబ్బా హైలేట్ అది
ఆ మజలా పెట్టానా ఒకటి నార్మల్ శాడ్ దా అది పెడితే అలా కాదు నాకు చాల మంది పాస్డ్ అౌట్ మళ్ళీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ తెలుసు ఫ్రెండ్స్ వాల్లు ఎవరు నీకి ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ లో లేరు అందుకే అలా అడిగా అన్నాడు తర్వాత అవు నా సరే అన్న తర్వాత ఏమైనా తప్పుగా చెప్తే సారీ అన్నాడ అల ఆ అలా ఏం లేదు అన్న తర్వాత ఎందుకు కద కనిపిస్తున్నాన అని అడిగ
అ
అంటే ఆ అవును అది కూడ ఒకటి నేను నువ్వు ఇం ఇంకా జస్ట్ పియూ పాస్డ్ అవుట్ అనుకున్నా అంటారా
ఉమ్మ్ పాస్డ్ అవుట్ అని చెప్పాల్సింది ఎం ఫెయిలా నువ్వు ఉమ్మ్ సరిపోయింది
ఆ అలా అన్నాడు ఉమ్మ్ సర్లే అనుకోని ఇంకా
అమ్మా ఇది స్పీకర్లో పెట్టడంకి అవ్వట్లే నా చెవు నొప్పిస్తు
ఉమ్మ్ స్పీకర్లో పెట్ట్లేము ఇంగ ఇయర్ ఫోన్స్ పెట్టుకో
ఇయర్ ఫోన్స్‌లో కరెక్ట్గా రాదు మళ్ళీ
ఉమ్మ్ అదే అదే వాడు మెసేజ్ చే స్తే వాడికి వాడితో మాట్లాడి ఇంకా రీల్స్ చూస్తూ ఉన్నా
ఉమ్మ్ నేను బట్టలు మడుస్తున్నా రెండు దాంట్లో మడిచేశా ఇంకా పైన దాంట్లో మడిచేసి పెట్టేస్తే అయిపోయింది
నాకు హెల్ప్ చేయొచ్చు కదా ఎంతుందో నా బట్టలు అసలు నావల్ల
ఆ నీవి ఎక్కువుతున్నాయి పోరా నాయనా చిన్న చిన్నగా వచ్చేసుకోని మీ రూమెంట్కి చెప్పేసింటే చేసిచ్చేదమ్మా
మా వద్దులేమ్మ తల్లి ఆమె ఏల్లి పోయింది ఎడుంది
ఉమ్మ్
నాకు ఓపిక ఉంటే నేనే చేసేస్తా జూలైలో జులై ట్వంటీ టు జూలై ట్వంటీ టూ రా
ఆయమ్మి రాదు కదా ఇంకా
మ్మ్ఉహ్మ్ మనం ఆమె వచ్చిన తర్వాత చేయ్యాలి కదా
ఉమ్మ్
ఆమె బర్త్డే ఒకటి చెయ్యాలి దానికో డబ్బులు బొక్క
అనుకున్న ఇంకా ఈ మాట రాలే
ఇంకా మనం ట్రిప్స్కి పోవాలి బర్డేలు చేయాలి ఇంకా
సుకెళ్దాంరా బర్డేలు ఉంటే ఉన్ని
అదే కానీ ఆమె పాపం రా లాస్ట్ బర్డే ఇంకా చేయలేము చేయాలి ఈ ఒక్కసారి చేసేద్దాము వాల్యూ లేనోళ్ళకి అందరికి చేస్తాంరా ఇట్లా వాల్యూ ఇచ్చేటో ఏం అట్లా సౌండ్ చేస్తాన్నవ్
నవ్వుతున్న నేను సౌండ్ కాదు అది కాదు ఒక్కరికే మాకు డిసప్పాయింట్ అయిందంటే చేసినదాంట్లో ఇంక అందరు
చేసిందే ఇద్దరికే అమ్మా చేసిందే ఇద్దరికి మళ్ళీ అందరూ అంటున్నావ్ చేసిందే ఇద్దరు దాంట్లో ఒకరు చేయలే అంతే
మ్మ్ ఏమో
ఈమె షాక్ ఆయితుంది ఈమె ఈమె హ్యాపి ఆయి తుందిలే ఈమెకి ఆ డ్రెస్ సూట్లు ఒకటి తెచ్చిస్తే చాలు లేకపోతే ఈమెకి వెస్ట్రన్ టాప్స్ అన్న తెచ్చియొచ్చు
అమ్మా మే మళ్ళీ నేను ఇలాంటివేసుకోను సుద్ద పూస మాటలు చెప్తుంది ఎందుకు లే ఆమె తె డ్రెస్సు బ్లాక్ ఇష్టం గదా బ్లాక్ తెప్పిత్తె అయిపోయిన్ ఇంకా కేక్ కట్ చేయడానికి అఎంతుందో లేదొ అప్పుడు
వచ్చిన్తర్వాత సెలబ్రేట్ చేసేదమ్మా ఇంకా
హ్మ్ డ్రెస్ కొనాలా ఇప్పుడు
ఆ
డ్రెస్సు కొని అది కొంటావా
డ్రెస్సు ఫ్లిప్కార్ట్ లో చ్చి ఏదో తక్కువలో వచ్చిందది కొనేసేది ఫైవ్ హండ్రెడ్ లో అలా సెట్టు రా సెట్స్ వస్తాయిగా
వస్తవి ఏమో ఆమె ఏసుకుంటుమ్దో లేదో దో మళ్ళీ అది ఇంకా పెద్ద డిసప్పయింట్మెంట్ ఇప్ ప్పుడిప్పుడు చూస్తున్నావుగా పిచ్చి ప్రాణం ఎక్కడికి పోతుందని
ఉమ్
అంటే వెస్ట్రన్ వస్తుంది గా అవి కొంచెం
చెప్తుండే టాప్స్ కొనాలి నేను నాతో టాప్స్ లేవు అన్ అది ఏం టాప్ లో అర్ధం గావు
తడ్స్కుంట వచ్చాము
ఉమ్
ఉమ్
బానే ఉంటుందామెస్
ఉమ్
ఉమ్ ఆ హేర్ స్టైల్ మాత్రం మార్చ్
ఆబ్బా పెడుతుంది ఎబ్బా
రే ఆమెక్ సైడ్ పార్టిటీషన్ బాగోద్లేరాబ్బా సే బెస్టూ నువ్వు సైడ్ పార్టిషన్ ల జూస్తే ఆమెనింకా చెప్తావప్పుడు బఫ్ఫె బెస్ట్ అని ఆమేమో అమెకు సెట్ట్ అవ్వదలా
నీది చూసి చూసి అది సెట్ అవ్వదు ఎవరికి అయినా
కాని సరే క్ కొంచమైనా అదీ ఇట్లా గూడ అనిపియ్యదు అస్సల్ బాగోదు ఉమ్ చాలా సార్లు వేసాను గూడ ఆమెకు హెయిర్ స్టైల్స్ అన్ని
ఉమ్
అప్
ఓ ఎప్పుడైనా డిజైన్ వేయొచ్చుగ ఏమన్న నా ఫేస్ కి తగ్గట్టు నేకొచ్చుగా అవేవేవో
వచ్చు మళ్ళీ నీకు ఫోర్ హెడ్ గనిపిస్తుంది అది ఇది అంటావు అందుకే అందుకే ఎయ్యను నేను
ఉమ్ సరిపోయిందమ్మ
ఆ అది గావాలి ఇది గావాలి
ఉ ఎస్
అ నేను స్నానం చేయాలి ఎండ రాట్ల ఎట్లా స్నానం చేసేదమ్మా
హ
బా బట్బట్లు ఉతుకోవాలి కొన్ని
హ
ఆ
టైపోయింది జనమంతా ఇకా
ఆ
ఒక నిమిషం ఉండు ఆ చెప్పు
ఏమన్నావు అప్పుడే
ఏం లేదు చెప్పు అన్నా
మొకం అది కాదు అయిపోయింది ఇంకా ఏన్నో అన్నావు
ఈ డే అయిపోయింది ఇంకా దీంతోనే స్నానం చేయడం బట్టలు ఉదుకడం సరిపెట్టుకోడం
అంతే ఇంకా నిన్న పడుకునేక అయిపోయి ఇవంమత్త అసలు ఏం డేనో నేను అది అసలు నేను ఆ డేనే నా అనిపిస్తు పడుకునే లేచాము తిన్నాం మళ్ళీ పడుకున్నాం అంతే
హ
ఉ ఏం చేాల ఇంకా రేపుని ఇంకా స్టార్ట రాల
ఉ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి మీకు
మాకు కష్టం ఉందిరా
ఈజీ ఉంది నిక్ కష్టంమనిపి ందంతే నాకు ఈజీ ఉంది కానీ
అంటే ఈ అర్థం అయితుంది కొన్ని కొన్ని బానే
ఆ
అన్నీ అర్ధం అవటిలే
అమ్మ నిన్న కాదు మొన్న ఆమె ఎవరు వచ్చిందిగా చెప్తుంది చెప్తుంది లాంగ్ లాంగ్ ప్రొసీజర్స్ చెప్పేస్త పోతుంది పో ఆవిడ
ఎవ్వరూ చెప్పు ఆమె పొట్టిగా ఉందని
అబ్బా
అవ అంత అంత పెద్దగా చేసుకుంట పోతే ఎప్పుడు అమ్మపోయేది
హ
ఓ
అది ఎంత చేవ అంటే మ్యాస్ కరెక్ట్ గా రావాలి ఈ నాకైతే ఫస్ట్ డివిజన్ రాదాడా వాళ్ళంతా డివైడ్ చెవిని అంటున్నారు
బీటెక్ జదివి డివిజన్ రాదాంట
ఇల డివిజన్ వాళ్ళు ఫ్రాక్షన్స్ పాయింట్స్ లో చెప్తున్నారు
ఆ నాకు డిరైవ్ చేస్తార్ చూడ్రా డిరైవేష్ శాన్ రాదు డిరైవ్ చేసేది అవంతా రాదు డివిజన్ ఇవంత చిన్న చిన్నవచ్చు ఇదేమో మీర్ చెప్తారు చూడు ఆ యే నించి యే డిరైవ్ చేయాలి బి డిరైవ్ చేయాలని దీంట్లోని న్యూమరికల్ ఆప్టిమైజేషన్ లోనిందిగా
అ ఆహా ఆ డిరవేషన్స నాకు అదోచ్చు ఆ మ్యాచ్
ఆ నేరాద్సరిగ్గ
ఇన్టిజమ్ మ్యాట్ మ్యాచ్ రాదునాక్
సల్రాదు
ఉమ్ఉ
సరేక్ సరే రా బాయ్
మ్ బాయ్